హలో హ బాగున్నారా అండి బాగున్నామండి
ఏం చేస్తున్నారండి ఆ
ఆ తిన్నామండి ఏం కరీ చేస్తారు ఈరోజు. ఆ నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేసాను ఎగ్స్ బాయిల్ చేసా ఆ అండ్ ఇంకోటి టమాటా చట్నీ స ఆ మీరు తిన్నారా మరి మీరేం చేశారు ఆ తిన్నామండి వాళ వంకాయ కర్రీ చారు చేసాను
ఓకే
ఇవాళ ఫాస్టింగ్ అండి అ నేను ఇక ఇందాకనే మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకొని వంట చేసుకొని తిన్నాను అంటే ఈరోజు సాయిబాబా అండి అవునవును తర్స్ డే కదా అండి అవునవును ఫాస్టింగ్ టెంపుల్ కి వెళ్తారా మరి ఇంట్లోనా ఇంట్లోనే అండి వెళ్తాను ఇంకా శ్రావణ మాసము ఎప్పుడన్నా వీలును బట్టి అరే పూజ అంటే ఎట్లా చేస్తారో కొంచం చెప్తారా హ ఇంట్లో ఇగా అంటే సాయిబాబా పూజ ఎట్లా చేస్తారు సాయిబాబ పూజ ఏముందండి ఇగా ఇంట్లోనే తేనేమో మనము దేవుళ్ళ ఫోటోతో పాటుగా సాయిబాబా ఫోటో కూడా ఉంటది కదండి అవునవును ఉమ్ మామూలుగా ఎట్లా పూజ చేసుకుంటామో డైలీ అట్లా చేసుకుంటానండి ఇంకా టెంపుల్ కి వెళ్తే మాత్రం గురువారం గురువారం సాయిబాబా టెంపుల్ టెంపుల్లో కంపల్సరీ భజన చేస్తారు కదా హ సాయిబాబ పాటలు పాడుతారు భజన చేస్తారు ఆ వెళ్తే ఆ భజనకు కూడా వెళ్తామండి సాయంత్రం ఈవినింగ్ టైం లో డే టైం లో అంటే వీలు కాదండి ఎందుకంటే పిల్లలకు స్కూల్ ఉ ఉంటది హా ఉమ్ సార్ కి ఆఫీస్ ఉంటది
ఉమ్ హు
ఇంకా వెళ్ళాలి మళ్ళీ మాకు టెంపుల్ అది అంటే కొంచెం ఇబ్బంది పనులు ఉంటాయి కాబట్టి సాయంత్రం వెళ్తాం సాయంత్రం వెళ్తాం అంటే ఇప్పుడు ఆ దేవునికి ఏమైనా ఇష్టమైన పువ్వులైనా ఏమైనా ఉంటాయా ఏమైనా తీసుకెళ్తారా ఆ సాయిబాబాకి ఈ గులాబీ పూల అంటే చాలా ఇష్టం గదండి అవునా మనకు శిరిడి కెళ్ళినప్పుడుయితే ఇప్పటికి కూడా బాబా నాటిన తోటాలు ఇప్పటికి కూడా ఉన్నాయి అంటనండి అక్కడ నుంచి చెల్లె పూలు తీసుకొచ్చి ఆ బాబా పెడతారని అంటరు అదేప్పుడు మీరు ఎప్పుడు షిరిడి వెళ్లారా అండి ఆ ఎల్లం అండి ఫ్యామిలీ తోటి షిరిడి వెళ్లొచ్చా అంటే అక్కడ తోటలు గిట్లా అన్ని చూసేశారా తోటలు చూడలేదండి కాకపోతే అయితే మనకు అక్కడ బాబా దగ్గరికి లోపలికి వెళ్ళడానికి అక్కడ కుంకుమ పసుపు అవట్లాంటివి ఏమి గూడా తీసుకెళ్లరు అవునా మరి ఏం తీసుకెళ్తారండీ ఏంటంటే ఒక గులాబీ పూలు మనం కావాలనుకుంటే శాలువా
ఆహా
పండుగ ఉంటది గదా శాలువా లాంటిది అవును అవును ఆ కాలువశాలువా ఉన్నా కండువ పెడతారు అంతా అవ్వే దీసుకొని వెళ్తారు
ఉహు
ఆ అంతేగాని ఇగ ఇట్లా కుంకుమ పసుపో కూడా చూడమండీ మనం అన్ ఇంకటన్ వెళ్తే బియ్యము కుంకుమ పసుపు అవన్నీ తీసుకెళ్తాం కదా అక్కడ అవన్నీ ఏమి ఉండదు వాళ్ళే ఇస్తారండి ఒక బుట్టలో పెట్టి కొన్ని గులాబీ పూలు ఆ స్వామి వారికి వెయ్యడానికి ఒకటి కండవ లాంటిది
ఉమ్
పెట్టడానికి కిరీటం లాంటిది వాళ్ళు ఒక సెట్ లాగా ఏసిస్తారు
అంటే ఇప్పుడు, మనం పట్టుకెళ్ళిన కిరీటం కూడా దేవునికి పెడతారా?
ఆ పెట్టి మమనం మనకి ఇవ్వమంటే ఇస్తారు వాళ్ళు ఉంచుకోమంటే వాళ్ళు ఉంచుకొంటారు. మన ఇష్టం మాట విని మీరు ఇచ్చేస్తారా? తెచ్చుకుంటారా అండి. దేవుడి మీద పెట్టుకున్నది తీసుకొచ్చుకోవాల కదండి తీసుకొచ్చు.
అవునా మరి, ఇప్పుడు ఆయనకి ఏమైనా ప్రసాదాలు అయినా ఇప్పుడు పూ అంటే పసుపు కొమ్ము అంటే ఏయనని చెప్పిండ్రు గులాబీ పూవులు అంటే దేవునికి ఇష్టం అని చెప్పారు కదా తోటలు ఉన్నాయని, అట్లానే ఇప్పుడు ఏమైనా ప్రసాదాలు ఆయనకి ఇష్టమైనయి.
ఏమైనా ఏమైనా ఉన్నాయా? అక్కడ అక్కడ మనకి వెళ్ళినా కూడా సిరి గుడిలో ప్రసాదము అంటే అసలు కొబ్బరికాయ కూడా కొట్టరు ఏందంటే జస్ట్ మనకి చక్కెర బిళ్ళలతోని చేసినయి ఉంటయి చూడండి. మనము ఇప్పుడు డైలీ దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాం కదా, చిన్న చిన్న చె చక్కెర బిళ్ళలు. అదేనండి, అవునవునండి అవు షిరిడీకెళ్తే మనం ప్రసాదం అదే. అవునా? మనము ఎవరికన్నా ఇక్కడికి షిరిడికెళ్ళొచ్చామంటే, ఇప్పుడు మనకి ఎవరికన్నా పెట్టినా మనం ఎవరికన్నా ఇవ్వాల్నన్నా అక్కడ ప్రసాదం అదే. ఆ అవునా అంటే కొంతమంది ఇలా షిరిడీకి వచ్చినంక కొంచెం నువ్వులు తెల్లనువ్వులతోని ఇలా చిన్నగా ఉంటాయి కదా, ఆ ఉండల్లాగా ఆ ఉంటాయి అట్లా అవి కూడా ఇస్తారు కదా? మరి అవి అక్కడ నుంచే తెస్తారా? దగ్గర ఉంటారండి షిరిడికి దగ్గర శన్సింగపూరు ఉంటాది.
ఆహా!
ఆ అట్ట వెళ్తే అక్కడ ప్రసాదం ఇవి నువ్వుల ఉండలు ఇస్తారు.
ఓకే, ఓకే అట్లా అదే కొంతమంది చూసా మీరు అన్నట్టు చక్కర పిల్లలు ఇస్తారు కొంతమంది నువ్వు ఇస్తారు. కొంతమంది
కొంతమంది కోవా టైప్ ఇస్తారు అవునా చాలా ఉన్నాయండీ. ఎప్పుడు షిరిడికి వెళ్ళలేదు. అందుకే తెలుసుకుందామని, షిరిడిక్కడ ఎట్లా వెళతారండీ? అక్కడికి బస్సా, ట్రైనా. అమ్మో బస్ కి వెళ్తే చాలా దూరం కదండి! ట్రైన్ కి ఎల్ తాము. అంటే ఎన్ని అవర్స్ పడుతుందో జర్నీ. జర్నీ పడుతుందండి. వన్ డే ఈజగా పడతాది. హా! అంటే మీరు వెళ్తే వెళినప్పుల్లా ట్రైన్ కి వెళ్తారా? ట్రైన్ కే వెలతాము. రిజర్వేషన్ చేయించుకుంటాము. రిజర్వేషన్ చేయ్ తెచ్చుకోని వెళ్తా. ఇగ, మనకు అక్కడ మనకి రూమ్స్ అట్లాంటివి ఏమన్నా దొరుకుతాయా? మొత్తం బాబా సత్రాలే ఉంటాయి అండి.
ఆహా! అంతా మనకి ఫ్రీనే ఉంటది. అంటే డబ్బులు అంటే
డబ్బు లాంటివి ఏమి ఉండవు. ఫ్రీ ఉంటాయి. అది ఉండే కడ ఆ ఫ్రీనే అండి ఏంటంటే మనం జస్ట్ ఆధార్ కార్డ్ పట్టుకొని ఉండాల సేమ్ తిరుపతి లాగా హ సేమ్ మనకి రూమ్స్ కూడ ఉన్ టయి
ఆ
ఆ రూమ్స్ ఉంటాయి మన ఏ హలో అంటే అంటే ఫ్రీగానే ఉంటాయి రూమ్స్ ఆ రూమ్స్ కూడా ఫ్రీగానే ఉంటాయండి మనము అన్ ఇట్లా మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతది
ఆ అంటే మరి ఫుడ్
ఫుడ్ కూడా అండి బాబా సత్రాల లో ఫుడ్ కూడా పెడ్
ఆ ఆహా
హు బాబా సదరలలో ఫుడ్డు పెడుతారు అంటే ఎలాంటి ఫుడ్ మనకి పెడుతరండి భోజనాలు అటు మొత్తం చపాతీ అండి రైస్ తక్కువ మరి మనం రైస్ తినేటోల్లమంటే కష్టం అవుతది కదా ఏమండి రైస్ తినేటోళ్ళకి మనకు కష్టం అవుతది కదా ఇగ మనము ఎంత లాంటివి ఉంటే ఒక వన్ టూ డేస్ ఉంటదేమో అంతే అంతేనా అంటే తొందర్నె దేవుడు దర్శనం అయితది ఆ తొందర్నె అయిపోతదండి దర్శనం ఆహా అే ఇ చాలా మంది అటు సైడ్ నుంచి ముంబై అట్లుంచేలి కూడా చాలా మంది వస్తారండి షిరిడికి అసలు వాళ్ళ డ్రెస్సింగ్ అంతా కూడా మొత్తం వాళ్ళ అట్లానే ఉంటది వాళ్ళది
ఓకే అంటే ఇప్పుడు మనం అన్
ఏమండి
మనము షి
హలో మనము షిరిడి దాంక వెళ్ళానంక ఇంకా అటు చుట్టుపక్కల ఏమన్న ఉన్నాయా చూసుకోడానికి ఓ చాలా ప్లేసెస్ ఉన్నాయండి మనం చూడడానికి చాలా ప్లేసెస్ అంటే మనం ఒక వన్ వీక్ అక్కడ స్పెండ్ చేసి చూడగలుగుతామ అండి ఆ చూడోచ్ చ్ వన్ హు వన్ వీక్ ఒక ఫోర్ డేస్ లో మొత్తం చూసుకోవచ్చు
అవునా
ఫైవ్ డేస్ లో మనం మొత్తం చూసుకోవచ్చు షిరిడి చుట్టూ ఉన్నవన్నీ కూడా మనం చూస్
ఆ
ఆ అన్నిీ చూసుకోవచ్చి శరీరిలో అక్కడ అంటే ఇప్పుడు నాసిక్ అనేది అటేనా అండి నాసిక్ షన్సిింగపూరు ఆ పంచవడి ఆ ఇంకా చాలా ఉన్నాయండి ప్రదేశాలు మేము షిరిడిీకి వెళ్ళినప్పుడు
హ
ఇవన్నీ కూడా చూస్తున్నాం ఇవన్నీ చూసి దర్శించుకున్నాము అవునా అంటే షిరిడి లో దిగి అక్కడ నుంచి మనకి వెహికల్స్ ఉంటాయండి
ఆ ప్రైవేట్ వెహికల్స్ డైరెక్ట్ మాట్లాడుకోవడమా
అర్ ఒక్క వెహికల్ మాట్లాడుకుందాంని అ వాళ్ళు మొత్తం అని దింపుకొని వస్తారు తింపుకొచ్చి మళ్ళీ అప్ అడ్ డౌన్ మాట్లాడుకుంటారా అప్ అండ్ డౌన్ మాట్లాడుకోవాలి అప్ అండ్ డౌన్ మాట్లాడుకొని ఆ మొత్తం ఒక్కసారి మాట్లాడుకున్నామ అంటే వాళ్ళు మనకు అక్కడ వచు ఉన్న మనకి చూడదగిన ప్రదేశాల అన్నిీ చూపించి మళ్ళీ షిర్డీలో తీసుకొచ్చి దించేస్తారు
ఆ ఓకే ఓకే మళ్ళా మనం అక్కడించి ట్రైన్ టికెట్ తీసుకుని అంటే అవన్నీ చూసుకొని మనం మళ్ళా షిరిడి కే డ్రాప్ చేస్తారు
ఆ మళ్ళీ తీసుకొచ్చి మనల్ని డ్రాప్ చేస్తారండి చాలా అక్కనుంచి మనం ట్రైన్ బుక్ చేసుకొని మల్ల మన ఏరియాకి మనకు రావాలి మల్లి రావాలి చాలా ఉ ండి చూడదగ ప్రదేశాల మళ్ళీ ఎప్పుడైనా వెళ్తారా అని మరి ఇక ఇప్పుడంటే పిల్లలు ఇ ఇప్పుడు సమ్మర్ లోనండి ఇవన్నా దేవస్థా అల్ కల్తన అయితే మెయిన్గా సమ్మర్ అంత అదే సమ్మర్ ఎండాల అంటారు సమ్మర్ అని అంటాం ని ప్రతి టెం లో రష్ ఉంట కదం అరేరే ఇబ్బంది వీ కాదు కాని సమ్మర్ లో మొత్తం జాలరు టెంపుల్స్ అని లాంగ్ లాంగ్ టూర్స్ వేస్తారు కదా అవునవును టూర్స్ వేస్తారు కని ఇంకా ఇక మనము హస్బెండ్స్ అంటే లీవ్ పెట్టుకుంటారులే గాని ఇంకా పిల్లల కంటే స్కూల్ ఉంటుంది కాబట్టి డిస్టర్బ్ అవుతుంది వేరే టైంలో వర్కింగ్ డేస్లో ఇంకా హాలిడేస్ అయితేనే అనుకుంటే మనం సమ్మర్ లోనే ప్లాన్ చేసుకోవాలి సమ్మర్ లోనే మేమైతే దేవస్థానం అంటే సమ్మర్ లోనే ప్లాన్ చేసుకుంటాం
ఓకే అంటే ఇక అన్ని మీరు ఇక ట్రైనే ఇట్లా మన ప్రైవేట్ వెకిల్ మనం సొంతంగా ఇంటి కానినుంచి వెహికల్ ఏ మాట్లాడుకొని వెళ్లారు
లేదండి ఇక అవన్నన్నట్లే ఏం లేదు ట్రైన్ తోనే వెళ్తాం మేము అంటే మీరు ఒక్క ఫ్యామిలీ వెళ్తారా జాయింట్ ఫ్యామిలీస్ తో కలిసి వెళ్తామా ఇక మేము ఒక ఫ్యామిలీ ఇతాము మాతో పాటు మా అత్తయ్య గారిని మామయ్య గారిని తీసుకెళ్తామండి
ఆహా పెద్దవాళ్ళు వస్తారా
పెద్దవాళ్ళని తీసుకెళ్తాము ఇ వెహికల్స్ అబ అ కదాలా ట్రైన్ అయితే ఏం కదండి వెహికల్స్ తో సిబ్బంది దంత సేపు కూర్చొని వెళ్దామన్నా కూడా కూచొని వెళ్ళాలి వెహికల్స్ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతది
ఓకే ఓకే
అయితే ఎట్లాగైనా రిజర్వేషన్ చేయించుకుంటా కాబట్టి ఆ రాన్సర్ పడుకుొని వెళ్చ్చు
అవునవునండి
ఆ వాళ్ళ కోసం అనే మేము కంపల్సరీ ట్రైన్ లోనే వెళ్తామండి అటివి దిగిందంటే వెహికల్స్ మాట్లాడుకుొని వెళ్ళచ్చు ఎక్కడి దగ్గర
అంతే అంతే ఓకే అండి
ఓకే అండి చాలా థ్యాంక్
ఓకే అండి ధన్యవాదాలు
ఆ ధన్యవాదండి